హలో హాయ్ ఏం చే తిన్నావ
ఏం లేదు నువ్వేం చేస్తున్నావు
ఏముంది ఏం లేదు ఖాళీ ఇంగా
ఏం వంట చేసిరూ తిన్నరా
ఈ రోజా తిన్నామండి టమాటా కర్రీ చేసాను మీరేం చేసారు
మాది పప్పుచారు
ఉ హు
హ్మ
పప్పుచారు
పప్పుచారు పప్పు టమాట
అంటే సాంబార్ సాంబార్ లా చేసారా లేదంటే ఉత్త పప్పు చారేనా
సాంబార్ లాగా చేశాను కూరగాయలు వేసి
అన్ని కూరగాయలు కలిపేశారా ఆ అంటే ఇట్లా చింతపండు వేస్తారా లేదంటే నిమ్మకాయ పిండుతారా
చింత పడుతోనే
చింతపండు హు హు అంటే కొంతమంది పులుపు పులుపు కోసం అనేసి చింతపండు అవైలబుల్ గా లేకపోతే
నిమ్మకాయ వేస్తారు గాని నిమ్మకాయలే అవైలబుల్ ఉండాదు చింత పండే అవైలబుల్ ఉండ
అంటే కొంతమంది తీసుకొని వాళ్ళు ఉంటారు కదా ఒకవేళ చెట్టు ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ టైం కి ఇప్పుడు మనం ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళినామ అనుకోండి అంటే ఏదన్నా మనం ఇప్పుడు ఏదన్నా ఎక్కడికన్నా దేవుడ్ డిదగ్గరికి వెళ్ళి మనము చేయ్యాలనుకోండి
అవును
చేయాలి అనుకోండి ఫర్ సపోజ్ అక్కడ మనం చింతపండూ తీసుకెళ్లం అవైలబుల్ గా నిమ్మకాయలు ఉన్నాయి ఆన్ కోండి కొంచెం చేసుకుంటాం కదా ఒకే
ఏం పండకి ఏమి వంటలు చేస్తున్నారు
పండగ కా అండి ఏముందండి ఇంకా అప్పలు చేసుకోవాలండి
ఏం అప్పలు చేస్తారు
డుగులు చేయాలి ఇంగా మినపగుండ్లు ఒక కేజీ అంటే మూడు కేజీల బియ్యానికి కి ఆ కేజీ మన్పగుం ఆ కేజీ కాదు హాఫ్ కేజీ మినపగుండ్లు పోస్తామండి మా అత్తయ్య గారు అట్లే పోస్తారు
త్రీ కేజీస్ కి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పోస్తారా
ఆ త్రీ కేజీస్ కి త్రీ కేజీస్ బియ్యానికి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మినపగుండ్లు పోస్తాం మంచిగా వస్తాయ్ అనమాట కరకరలాడుతాయి హ్మ ఇంకా అట్లా పోషినకా మనం బట్టి అందులో మనం ఫ్లేవర్ కోసము లవంగాలు ఇలా ఇవి దాల్చిన చెక్క అవి కూడా వేసుకోవచ్చు అవి వేసుకోవచ్చు కొంతమంది సగ్గు బియ్యం కూడా వేసుకుంటారండి అందులో మీరు వేస్తారా ఎప్పుడైనా
సగ్గుబియ్యం ఏమియ్యము వెయ్యం మేం కూడా
అంటే కొంచెం మోషన్స్ అయితే కదా మోషన్స్ అయితే అన్న ఆలోచనతోనే కొంతమంది వేస్తరు అట్లా హ్మ్ మిమ్ మొబైల్ వైబ్రేషన్లో ఉందిన్నట్టుందండి కొంచెం సౌండ్ వస్తుంది చెక్ చేసుకోండి
కాలు వచ్చింది కట్ చేసా
అవునా అండి అలాంటప్పుడు సైలెంట్ లో పెట్టుకోండి ఇంకా డిస్ చేపచు కదా వై్రషన్ కంటే
కట్ చేసాను కాల్ వస్తే
హ్మ్ అయితే ఇంకా సగ్గు బియ్యం కూడా వేస్తున్నాం కొన్ని మేమైతే
మేమేమెయ్యం సగ్గు బియ్యం ఎప్పుడో ఒకసారి వేస్తార ఒకసారి సరే వెయ్యారు అమ్మ వాళ్ళే చేస్తారు నేనేం చేయను
హ్మ హ్మ ఏదన్నా కొంచెం డిస్టర్బెన్స్ అట్లాగ వస్తుందండి ఒకసారి చెక్ చేసుకోండి
చేం లేదు
ఎవరో మాట్లాడినట్టు అనిపిస్తుంది కొంచెం డిస్టర్బ్ హ్మ్ హ్మ
టా
ఇంకా పిల్లలు మీకు పిల్లలు ఉన్నారా అండి ఏం తింటారండి ఇష్టంగా
ఇష్టంగా ప ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తింటాడు మావాడు పెద్దడు
ఆ కానీ ఫాస్ట్ ఫుడ్ పెట్టొద్దు కద అండి
ఫాస్ట్ ఫుడ్ పెట్టదు కానీ ఇంట్లోనే చేసి
ఆ ఇంట్లో అదే అదే గాని కొంచెం
కొంచెం స్పైసీ తక్కువ వేసి చేసి పెడతాను
ఎక్కువ వేసుకొని చేసుకుంటే ఏం గాదు
కొంచెం తక్కువ స్పైసి తో ఇంట్లోనే చేసి పెడత
ఉమ్
పాప్కాన్
ఉమ్ కానీ అవి కూడా డైజెస్ట్ కావాలి మనం ఈవినింగ్ టైం లో ఇవ్వొద్దు ఇప్పుడ ఒకసరిగాని ఈవినింగ్ టైమ్ లో ఇవ్వద్దు మధ్యాహ్నం టై లోనైనా పొద్దున టైమ్ లోనైనా ఇవ్వాలి ఎందుకంటే పిల్లలు ఈవినింగ్ టై లో ఇస్తే తినగానే కొందరు పడుకుంటారు కదా
పడుకుంటారు అవును ఈవినింగ్ టైమ్ లో అంటే ఏసకి అట్లా ఇస్తా ఆయన పడు కునే వరికి టైల్ అయితుది ఆ మధ్యాహ్నం కాసే బడు కొంట మళ్ల నైట్ టెన్
ఉమ్ ఇంకా ఓన్లీ ఫాస్ట్ ఫుడ్ తింటారా లేదంటే ఇంట్లో ఏదన్న స్నాక్స్ చేస్తారా
స్నాక్స్ తింటారు ఏం చేసినా తింటాడు పకోడి
హు పకొడి అనో
హు పకొడి సెమీయా టిఫిన్స్ లో వడ ఇడ్లీ ఎక్కువ తీసుకోరు ఆ ఇంట్లోనే చేస్త
నేను గూడా అంతే అండి ఇంకా బయట నుండి తెప్పియాలంటే ఫర్టీ రుపీస్ పెడితే మనమే ఇంట్లో చేస్త కోవచ్చు కదా ఫార్టీ రూపీస్ పెట్టి ఒకరు తినే ఒకరు తినే కంటే ఉమ్ ఒకటి తినే కంటే మనమేది చేసుకోవచ్చు కదా ఉ అట్లానే నేను కూడా అంతే నేను ఇంటికి దగ్గరనే చేస్తా
ఇంట్లోనే చేస్తా పిల్లలు ఏం తింటారు స్నాక్స్
మా పిల్లలు ఆ వెళ్తారండి బాల అమృతం ఉంటది కదా
ఉమ్
బాల అనుమృతంతోనే ఒక్కొక్కసారి దోస లు లేదంటే కుడుములు ఆ అట్లా ఇడ్లీ టైప్ ఇట్లా కొంచెం లూజ్ గా కలిపి బాలామృతంతోనా అంటే పా పుక్కం లాగా ఏమన్నా పట్టారా లేదంటే
అది కొంచెం వే వేయించి మిక్సీ చేసి కొంచెం నెయ్యేసి
ఇట్లా ముద్దలాగా పిస్ పిస్కి చేసేయడమేనా ఉమ్ హా
హు అట్లనే చేస్త అదే అదే ఏమి ఎక్కువ మాఊళ్ళు అంతా ఇష్ట ఇష్టంగ ఏం తినరు మా పిల్లలు
ఉమ్
ఇక వాడికి ఏదైనా ఇష్టంగా నచ్చదు
అంతే కొందరు పిల్లలు అంతే
అన్ని కావాలంటాడు కానీ ఏది న
తినరు అంతే కదా పిల్లల మనస్తత్వమే అంత నాకు ఇది కావాలి అది కావాలి తింటారు కానీ సరే తింటారు కదా పిల్లలని మనం చేస్తే తినరు ఇంకా అవతలి వాళ్ళు అవతల వాళ్ళ పిల్లలు అవతల పిల్లలు ఏమనా తింటే నా
తినాలనిపిస్తుంది వాళ్ళకి కాకపోతే అది మళ్ళీ తినరు
మళ్ళా సేమ్ వాళ్ళు సరే వాళ్ళ దగ్గర తిన్నారు కదా మరి మనం కూడా అదే సేమ్ రెసిపీ చేసి పెడదాము అని అంటే అది చేస్తే తినరు మళ్ళ
తినరు మళ్ వాళ్ళ దగ్గర అయితే తింటారు అది వాళ్ళకి తినాలినిపించినప్పుడు వాళ్ళతో పాటు తింటారు
అంతే కానీ మనకు అంటే పిల్లలకైనా కూడా వాళ్ళకి ద వాళ్ళకు వెంటనే రావాలంటే రాదు కదా పిల్లల మనస్తత్వమే అంత ఇంగా
ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు వాళ్ళది వాళ్ళకే తెలియదు ఏం స్నాక్స్ వేసి పెడతారు మీ పాపకి
నేన అండి చెప్పాను కదా ఇందాక అవి
ఆ స్కూల్కి వెళ్తే
స్కూల్ కి వే నేను స్కూల్ కి ఏం పెట్టానండి
స్కూల్ కి ఏం బె
ఆ ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ రాగి జావా పోస్తారు స్కూల్లో
స్కూల్ లోనే పోస్తారు ఆ
ఆ స్కూల్లోనే ఆల్టర్నేట్ డేస్ రాగి జావ పోస్తారు ఇం ఒక్కొక్కసారి బానానా ఇస్తారు ఇంక అందుకని నేను ఏనా కాకపోతే మార్నింగే ఏదన్న ఒకటి టిఫిన్ లాగా చేస్తా ఆ లేదంటే ఇంకా పిల్లలు పాలలు పాలు తాగుతారు పొద్దున నేను కూడా రాగి జావే చేస్తా ఇంకా అది తాగుతారు ఇంకా ఆల్టర్నేట్ ఇకి ఏదన్నా తినాలనిపిస్తే తింటారు లేదంటే లేదు ఇక
ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదా ఇక రాగి జావా
ఆ అది చల్ల అంటే ఒంటికి మంచిది కదా కడక రాగిజవా
అందులో పెరిగేసి తింటారా ఒట్టిగా తింటారా
అంటే పిల్లలు బెల్లం వేస్తే ఇష్టం తింటారు మా
బెల్లం వేసిపి తినిపిస్తారా
ఆ మీరు చేస్తార అండి రాగిజావ
అదేం లేచ ఇం టై
ఇంకా ఇంకా మా పిల్లలు కూడా అంతే స్కూల్ లో వెలిళ్ళు స్కూల్కి వెళ్ళినాక అలవాట అయ్యి ఆ అట్లా అలవాటు టైమ్యి అవడం వల్ల ఇంటి దగ్గర కూడా చేయాల్సి వస్తుంది అండి
కొంచమవి నా కడిగిన తర్వాత కొంచెం ములకలు వచ్చేలాగా చేసి చేసి పెడితే కొంచెం హెల్తీ
అవునవును నేను కూడా అట్లనే చేస్తా కడిగి నాన పోసి అందులో మనం ఏంటంటే ఒకటి చెక్ చేసుకోవాలి ఉసికే ఉంటది రాళ్ళు ఏమ ఉంటే అవి గాలించుకోవాలి మనం ఆ గాలిచ్చుకొని ఇక మంచిగా కడిగి నానబెట్టి చాలా తేర్లు కడగాళ్ల అంటే ఆ బ్రౌన్ బ్రౌన్ కలర్ అంత వస్తుంది కదా ఆ బ్రౌన్ కలర్ అనేది అంతా పోయినాక తేటగా ఉండేటట్టు చూసుకోవాలి
అ బయట తీసుకొచ్చినే ది కెమికల్
ఆ అంటే వాళ్ళు ఇట్లా మొలక మొలక కట్టి చేస్తారో చేరో మనకు తెలియదు కదా
తెలియదు అది ఎట్లా చేస్తారో కూడా తెలియదు కదా కొంచెం బయట తీసుకొచ్చి పెట్టాలంటే అది లే
కొంచెం భయమే ఉంటది కదా అ కానీ ఇంకా నేను ఇంట్లో ప్రిపేర్ చేస్తాను కాకపోతే కొంచెం రిస్క్ ఉంటది అంతే సరే రిస్క్ అయినా పర్లేదు కాని చేసుకో కోవ మంచిది కదా ఆరోగ్యానికి ఇంకా మార్నింగ్ మీరు ఏమి ఇస్తార అండి నేనా అండి ఏం చేయనండి మ్మ్ హ్హ్ టిఫిన్స్ అంటే ఇప్పుడు ఒకవేళ దోశ దోస చేయాలనుకోండి ఏం చేస్తారండి మీరు ఇప్పుడు
దోశ బియ్యం మినప్పప్పు
మ్మ్ హ్ నాన బొస్త
ఆ నాన్నబొసి ఈరోజు ఈవినింగ్ నానబొస్తే రేపు మార్నింగ్ చేస్తాను ఈరోజు ఈవినింగ్ ఆఫ్టర్నూన్ నానబోసి నైట్ మీక్షి కి పట్టి పెట్టుకొని ఇగా మార్నింగ్ చేస్తా
మ్మ్ అంటే ఇంక మార్నింగ్ చేసుకోవాలంటే నైట్ నైట్ చేసుకోవాలంటే మార్నింగ్
ఆ ఇగ ఏప్పుడు అనుకుంటే అప్పుడే చేసేస్తా
మ్మ్ హ్హ్
టిఫిన్స్ ఆల్టర్నేట్ చేస్తా ఎప్పుడో ఒకసారి
మ్మ్ ఇష్టంగా తింటారా అండి పిల్లలు ఇద్దరు
ఇడ్లీ చేస్తే తినరు ఒక వడ దోశ కొంచెం
మ్మ్ హ్ వడ చేస్తారా మీరు ఇంట్లో అయితే వడ ఎట్లా చేస్తారండి
నైట్ పప్పు నానబెట్టేసి పొద్దున్న మిక్సీ బట్టి డైరెక్ట్ వేయడమే ఆ మినపప్పుతో
పప్పు నైట్ నానపొసి పొద్దున
మిక్సీ చేేసి డైరెక్ట్ వేయడమే ఆయిల్లో కొంచెం గట్టిగా చేసుకోవాలి
ఓకే అండి మరి మ్మ్ బాయ్